హలో
హలో
ఇన్పిస్తుందాండి
ఆ వినిపిస్తుంది ఊమ్ ఈ వర్షం పడుతున్నందుకేమో సిగ్నల్స్ సరిగ్గ ఉండట్లేవు
అవును అవును ఈ రోజు మాకి పొద్దుట్నుంచి సాయంత్రం గ ఈవినింగ్ దాకా అసలు సిగ్నల్సే లేవండి
అవునా
జియో జియో నెట్వర్క్ అనుకుంటా
ఆ
అంటే అన్ని వేరే ఎయిర్టెల్ ఇవన్నీ ఉన్నాయి
ఆ
జియో నెట్వర్క్ ఒక్కటి నెట్ టవర్ రాలే ఈ రోజు మొత్తం
అవును ఆ ఇది ఇది కూడా జియో నే
ఉమ్ హు ఈ రోజు అసలు పని చేయలే మీమే లు కూడ ఎబ్బుడోచ్చినాయి చానా సేపుకొచ్చినాయి ఏడు ఫిఫ్టీనా సే ట్వంటీ ఫైవ్ మినిట్స్ కేమో చూసుకున్నా అప్పుడుగుడా ఆ టవర్ వచ్చింటే వచ్చింది లేకుంటే రాదేమో నెట్వర్క్
ఉ
ఏం చేస్తున్నారు తిన్నారా
పిల్లలకు ఒడ్డిస్తున్నాను తినాలి ఇంకా మీరు తినేసారా నేను టమాటా పప్పు చేశాను నువ్వుల చట్నీ ఉ అండ్ మిర్చీలు నువ్వుల చట్నీ టమాటా పచ్చిమిరపకాయలు వేసి చేసేది టమాటా చట్నీ అంటార నువ్వులు వేస్తాం నువ్వులు అండ్ పచ్చి మిరపకాయ
నువ్వుల
తెల్లవే తెల్లవే తెల్లవేవేస్తా
అంటే వేయి ఇస్తారా అవి కొంతసేపు మీరు
ఆ వేయించాలి కదా పచ్చివాసన ఎట్ల వస్తుంది
ఆహా ఒకసారి చెప్తారా ఎట్లా చేస్తారు
అది ఫస్ట్ నువ్వులు పల్లీలు వేయించుకుంటాను ఫస్ట్ పల్లీలు వేయించుకుంటాను ఆ నువ్వులు కొంచెం తొందర వేగుతాయి కదా ఊ అందుకని ఫస్ట్ పల్లీలు వేయించుకొని తర్వాత నువ్వులు వేయించుకుంటాను నువ్వులు వేయించుకొని అవి తీసి పక్కన పెట్టుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తాయి
ఉ
కొద్దిగా ఆయిల్ వేసి టమాటా పచ్చిమిరపకాయలుఉ ఎల్లిపాయలు ఉ వెల్లుల్లి మీరేమంటారో
వెల్లుల్లి
ఇంకా జీలకర్ర వేస్తాం ఉప్పు వేసేస్తాం అ ఇంకా ఇంకా కొంచెం ఉడకాలే ఉడికినంక ఇంకా మిక్సే పడతాను ఇంకా ఆ కొంచెం కొత్తిమీర లాస్ట్ లో ఫినిషింగ్ కానీ నిజంగానే రోట్ల అది కూడా వేస్తే వేడి వేడి అన్నంలో ఇట్లు చేతితో తీసుకొని తింటే బాగుంటుంది నెయ్యివేసుకొని
ఆ నెయ్య వేసుకుంటే బాగుంటది
ఆ బాగుంటుంది అసలుకి
పిల్లలు తిన్నారా
తింటున్నారు వాళ్ళకి ఇంకా వడ్డిస్తా ఉన్నాను తింటున్నారు
ఉ ఇంకేమండి రోజు తిన్నారు పడుకున్నారు రోజు
అవునా
ఉ ఆ నైనుకుకంతా పడుకుంటారు వాళ్ళు
అవునా మా పిల్లలు నేను పడుకున్నాక పడుకుంటారు
ఇంకా మహా అంటే తొమ్మిదిన్నరకి ఇంకా బా ఇంక లాస్టింగ్ ఎక్కువ అయిపోతుంది అటికి ఇంకా
ఉ
తొమ్మిదిన్నర లాస్ట్ అంతే
ఉహు
పడుకోన్ఉంటారు, అల్సిప్ పోయి స్కూల్కి పోయి ఆడ, ఈడ ఆ అంటే ఆడుకుంటారా బాగా.
ఉమ్మ్ ఉమ్మ్ అలిసిపోయినట్టు, మరి మా పిల్లలాకి ఎందుకు కలిసిపోరో ఏమో మరి.
కొంతమంది అంతేలేండి పెద్దలు ఏ అవ్ ఏజ్ ఎంత పిల్లలకి
ఓ ఒక పాప ఫోర్త్ క్లాసు, ఒక పాప సిక్స్త్ క్లాస్
అందుకే కొంచెం పెద్ద పిల్లలు అయ్యర్లే, అందుకే కొంచెం టెన్త్ ఉంటది, మా పిల్లలు చిన్న పిల్లలు. ఉమ్ పాపకి సిక్స్. పాపకి సిక్స్, బాబుకి త్రీ ఇయర్స్.
అవునా హుమ్ అందుకే పడుకుంటారు ఉహుమ్ బాబు ఇంగ త్రీయర్స్ అంటే ఇంగ
ఉమ్ పెద్దోళ్ళు అయితే వాళ్ళు గుడా పనుకోరు అంటే ఇప్పుడు ఆడ్కొని ఆడ్కోని అలిసిపోతారన్నమాట.
ఉమ్ ఉమ్ అవున్ ఉమ్ ఉమ్
ఇకేంటండి
ఏం జేశారు మార్నింగ్ నుంచి
మార్నింగ్ నుంచి అంటే, కొంచెం వర్క్ ఉండే.
ఉమ్మ్
ఆ అదే హమె హౌస్ లే లే హోస్ ది వేరే వాళ్ళు కొంచెం వర్క్ ఉంటే వచ్చిఉన్నారు వాళ్ళకి చేయడం, వండడం, కడగడం ఇదే జరిపోయింది.
అమ్మో అదే అంటారు గదా ఇల్లు కట్టి చూడు పెళ్ళి చూసి చూడు అన్నట్టు ఉంటుంది కదా. ర
కాని ఎప్పుడెప్పుడు అయిపోతాదా అనిపిస్తాన్
అవునా, మళ్ళీ దాంట్లోకి ఎంటర్ అయినంకా అంటే ఇంట్లోకి, వెళ్ళినంకా ఇంత ఈ ఇల్లును ఎట్లా కట్టామ్, ఎట్లా గడిచిపోయాయో రోజులు. అనట్టు మళ్ళీ అనిపిస్తది, ఏ పనైనా గుడా ఏదైనా గుడా
అంతే హా అవును, ఇప్పుడు చేస్తుంటే ఎప్పుడేప్ ఎప్పుడు అయిపోతాద అనిపిస్తది, మళ్ళీ అయిపోనాక ఇంత త్వరగా అయిపోయింది అనిపిస్తది, అనిపిస్తాది
అదే హుమ్మ్
అ ఆ వర్క్ చేసే వాళ్ళకి వండడం, కడగడం, వండడం కడగడం ఇదే సరిపోతందండి. నాకైతే
ఉమ్మ్ ఉమ్మ్ ఉమ్మ్ ఇక కొన్ని డేస్ లేండి ఇగ కొన్ని డేస్ అయిపోయాక, మళ్ళీ మీ ఇంట్లోకి మీరు ఎల్పోతారు ఇగ
మన ఇస్తాలు కాలనుకున్నప్పుడు కొన్ని తప్పవ్ అండి.
ఊ కిచెన్ పెద్ద కట్టించుకురా లేదా
పర్లేదండి మా సైజు కొద్దిీ మేం పెట్టుకున్న దాంట్లో ఓ క రకమైన చేస్కున్నాం ఊ
నప్పుడు ఒకరు ఉంటే ఇప్పుడు కిచెన్ లన్ని చ
లే లేదండి మరీ అంత చిన్నగా అయితే లేదు గాని బాగా పెద్దనే ఉంది అంటే ఓపెన్ కిచెన్ అయితే మేం పెట్టియలే
ఆహా అవునవును అదే బెటరు
ఊ
ఓపెన్ కిచెన్ కన్నా మొత్తము ఎవైనా హాల్లోకి వస్తే మొత్తం కిచెన్ అంతా కన్ పిచినట్టవుతది కదండి ఓపన్ కిచెన్ అంటారు ఓపెన్ కిచెన్ అంటారు
ఇప్పుడు పెట్టియకూడదని అంటున్నారండి ఓ పెన్ కిచన్ ఉండకూడదు అండ్ ఫస్ట్ ఉండకూడదంటుంటే అందుకే డోర్స్ పెట్టించాం
ఏదన్నా పిండి వంటకాలు అవన్నీ చేసే చేసే టైమ్లో కూడా అందరిద్దర్ ముగ్గురు పట్టేటట్టు కూడా ఉండాలడా
ఉన్నారు ఒక ఆ పడతారు ఒక ఐదారు ఏడెనిమిది మందయినా కనీసం పది మంది
ఉ అట్లయితే ఓకేలేండి పెద్దగానే కట్టించుకున్నట్టుర్ మా ఇల్ మాకిస్ కిచన్ లో ఒక ఇద్దరు ఉంటే మహా అయితే కతం ఇంకొకర్ రావడానికే రాదు అట్టుంది చిన్న ఉంటాదన్నమాట
బాఇన్ దానా అదేన్ దానికే కాదు కానీండి ఏదన్నా శుభ్రం చేస్ కోడానికి కూడా చానా ఇబ్బందవుతది తిరకుంటే
ఊ ఊ
ఆల్మోస్ట్ పెద్దగా ఉంటే బాగా క్లీన్ గా ఏదన్నా ఎయ్యాడా ఎక్కడ పెట్టుకోవాలా అనేది బాగుంటది ఊ
అన్ని విధాలా బాం టది ఊ ఇంకా
పొద్దున మార్నింగ్ కి ఏం టిఫెన్ చెయ్యాల అని ఆలోచిచి దోశకు నాన్ బెట్టేసి వచ్చినాక ఆడిచ్చేసి పిండి
ఆవ్
ఇంకా ఇప్పుడే మొత్తం పనంతా బోకులు గడగేది అయిపోయింది ఇంగంన్ తప్పదు
ఇంట్లో పని చేసేసారు అది కూడా అయిపోయిందా ఊ నా ఉన్నాయండి కొన్ని అంట్లున్నాయి
పొద్దునేదాలన్ జుత్ంగ లే కల్ళె నీసంద నాక్ వచ్చాదండి అందుకే ఏమున్నా నైటె పనుకునే ముందే కడిగేస్ పెట్టుకుంటా
ఊ
నాకెందుకో అలా నచ్చదండి ఎంతసేపైనా సరే నైట్ము ఎంత టెన్ అయినా కాని వదలను అవై పోయ్ నాక పడుకుంటా లేకుంటే మనకి నిద్ర రాదండి ఎందుకంటావా అయి ఆడ ఉంటే సింకులో పిలుచ్చు అంతాయి అనమాట హు నిద్ర పొద్దున్నే లేసినా దాని కల్లా చూస్తే ఏదో ఒక ఫీలింగ్ అనమాట
నావి ఇంక తిన్నాక కొన్ని ప్లేట్లు కొన్ని రెండు మూడు పడతాయి కదా ఇంక తిన్నాక నాకేం పని చేయబుద్ధి కాదు అందుకే నేను కొన్ని ప్లేట్స్ ఉంటాయి తిన్న తర్వాత అవి అవి మార్నింగే చే కుంటూనేవ్ ఇవి క్లీన్ చేస్తా
హ
ఇంకా ఆల్మోస్ట్ ఫ్యూచర్లా కొన్ని ఉండేటట్టు అట్టే కొన్ని ఉంటాయి అంతే మరి ఫున్గేమ్ పెట్కోను
ఉ
ఏంలేదు అలా అదేం లంచ్ జేలిప్ ప్రీపేర్ చేద్దామలుకుంటూరు రేపు
పొద్దునకయితే టిఫిన్ దోశ చేసేస్తా మధ్యాహ్నం లంచ్ లంచ్ అంత లోపల ఆలోచించుకున్నామని ఊరుకుండా
ఆహా మీరు తీసుకొని వస్తారేమో కదా పిల్లల్ని మళ్ళీ ఆ అట్లయితే ఓకే మా పిల్లలు సెవెన్ ఎయిట్ వరకు వెళ్ళిపోతారు
మేము పల్లీ చట్నీ చేస్తాం కదా మళ్ళీ రైస్ ఇట్లకైనా బాగా తింటారు పిల్లలు రోటి పచ్చడి చేస్తారు త
ఉమ్
బాగా తింటారు రైస్ లెక్కయినా మధ్యాహ్నం లంచ్కి బాగా తింటారు
అదే ఎక్కువ క్వాంటిటీ చేసి అయిపోతుంది కదా ఇంకా
మీ పిల్లలు బాగానే తింటారా టిఫిన్స్ అట్లా
తింటారు మళ్ళీ దోశ ఈరోజు ఉంటే కొంచెం పిండి నెక్స్ట్ డే ఉంటుంది కదా అబ్బా మళ్ళీ దోశనేనా అన్నట్టు
కుండా పొంగనాలు ఎసేయండి ఆన్
అదీ మళ్ళీ పొంగనాళ్ళు ఏం చేస్తారు తెలుసా వీళ్ళు మొత్తం ఆనియన్స్ ఉండొద్దు ఆ పైయన లేయరే ఏం కడుపు నిండుతుందండి అన్నీ ఏలు పెడ్తరు మళ్ళీ అది ఎందుకు హెడ్ ఎక్కువని రెండు రోజులు దోశలే వేసిస్తానన్నమాట
ఓహో అదే బెస్ట్ అండి అంతే కదా అవి తినన
డు
అవి తిననప్పుడు ఉ ఉప్మా ఆ ఇంకా ఉగ్గాని
నాకు కొంచెం ముగ్గురాని ఆ బల్ల కింద ఇసుక తగిలినట్టు అనిపిస్తది
ఆ ఆల్మోస్ట్ అట్లా అనిపిస్తది అందరికి కాకపోతే ఏదో ఒక మనమేం రోజు చేసుకోం గదా ఒక్కడే వామ్ నేనైతే తక్కువ ఎందుకంటే గ్యాస్ స్టవ్ లో ఎక్కువ అవు ది అది తింటే అని తక్కువ ఏమేమి చేసుకునేది కూడా
అవునా అవును
అది తింటే కొంచెం ఎక్కుడు గ్యాస్ స్టబుల్ అవుతదని అంటా
ఉహు మేన్ తక్కువే అసలుకి ఏంవ్ కానీ మంచిగా కొంచెం ఇసుక లేకుండా అనిపిస్తే ఉ పూరికేం చేసుకుంటారు మీరు
ఆ రెండు ఆల్మోస్ట్ చానా వరకు చేయం
ఉ
చెయమ్మా ఆ రెండు ఇ ఎప్పుడో ఇంక ఏదో ఇంకా తప్పదు అన్నాక చేస్తా
ఉహు అవునా
కైతే క్యాబేజ్ జేస్తా
పూరికు క్యాబేజా నైటూ ఉహుమ్
క్యాబేజ్ జేసేస్త బాగుంటది
క్యాబేసి అమా పిల్లలు క్యాబేజీ చూస్తేనే ఎంత దూరం ఉంటారు
ఎందుకండి ఎంత బాగుంటది బాగుంటది కదా క్యాబీజీ అసలు
ఆ క్యాబేజీ దగ్గర ఫ్రై లాగా వేసుకుంటే పచ్చిమిర్చితో బాగుంటది చాలా